హలో హలో మేడం?
ఆ మేడం చెప్పండి మేడం ఆ బావున్నాను మీరు బావున్నారా? బాగున్నాను మీరెలా ఉ.
మేం బాగునే ఉన్నాం మేడం ఏం చేస్తున్నారు.
ఏం లేదు మేడం ఇందాకే మా మరదలు ఫోన్ చేస్తే మాట్లాడాను.
ఓకే ఊహు క హాలీడేస్ అయ్. అయియాయా మేడం కాలేజ్కి ఎప్పటి నుంచి వెళ్తున్నారు.
హాలిడేస్ ఇంకా అవ్వలేదు వెళ్ళాలి ఆ అంటే ఇంకా. ముక్క రోజు. ఇంకా సోమవారం వెళ్లాలి మండే హ.
సో మండే నుంచి మళ్ళీ కాలేజ్కి వెళ్ళడమేనా. కాలేజ్ లో ఏం వర్క్ చేస్తుంటారు మేడం మీరు.
టీచింగ్గే అండి. టీచింగే గ.
టీచింగ్ ఏ సబ్జెక్ట్స్ డీల్ చేస్తుంటారు మేడం.
నేను కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్. చెప్తుంటాను. ఉ ఏం చేస్తున్నారు.
ఏం లేదు మేడం ఊరికనే టీవీ చూస్తున్నాను.
ఊ. అవును ఈ మధ్య హాలిడేస్లో చాలా ప్లేసెస్ లో ఎగ్జిబిషన్స్ ఉన్నాయి వెళ్ళారా.
వెళ్ళొచ్చా మేడం నాయగారా వాటర్ ఫాల్స్ అని టైటానిక్ షిప్ అని ఉన్నాయి కదా కొత్. కొత్తగా పెట్టారు కదా వెళ్ళొచ్చాము హ. టైటానిక్ షిప్ ఎగ్జిబిషన్ కు వెళ్ళాం మేడం ఇక్కడ హైదరాబాద్ చరెక్. గ్రౌండ్ దగ్గరే ఉంది కదా. మాకు దగ్గరలోనే ఉంటుంది వెళ్ళొచ్చాము. హండ్రెడ్ రూపీస్ టిక్కెట్ పెట్టుకొని వెళ్ళొచ్చా మేడం.
ఆ.
అందులో డ్రైవింగ్ కూడా చేశాను మేడం. డ్రైవింగ్ కూడా చేసామండి షిప్ ని. డ్రైవింగ్ కూడా చేసాము షిప్ ని. చాలా బాగా ఎక్స్పీరియన్స్ అనిపించింది మేడం. చాలా బాగా ఎంజాయ్ చేసాము జైంట్వీల్ ఎక్కేసాము.
ఉ.
కొలంబస్ ఎక్కేసాము. అక్కడ ఒక ఇంత పెద్ద. పాపడంమ్ వేయించిస్.
అవునవును మసాలా పాపడ్ నేను కూడా తిన్నాను. ఆ మసాలా పాపడ్ తీసుకోగానే పెద్ద గాలొచ్చింది. గాలి రాగానే కాస్త మసాలా పాపడ్ ఇలా అయితే దాని మీద ఉన్న మసాలా అంతా కింద పడిపోయింది.
అవును ఐస్క్రీమ్ హైస్. క్రీమ్ తిన్నాము మా పాప అయితే టూ ఐస్ క్రీమ్స్ ఒకేసారి తినేసింది.
అమ్మో నేనయితే అసలు ఐసెస్ తిననట్లేనండి టాన్సిల్స్. చేశాయి నాకు చల్ల వస్తువులు ఏదన్నా తినాలన్నా తాగా. చాలన్నా చాలా భయమేస్తుంది.
అయ్యయ్యో అవునా ఉ.
దానికి ఆపరేషన్ చేయించుకోండి అని ఒక డాక్ట మెడిసిన్స్ కొన్ని రోజులు వాడానండి కాకపోతే ఆపరేషన్ చేయాలని ఒక డాక్ క్టర్ చెప్తారు వద్దని ఇంకొక డాక్టర్ చెప్తారు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలో ఎవరి మాట వినాలో కూడా అర్థం అవ్వట్లేదు అసలు
మ్
మాక్ తెల్
చూడండి మంచిగా ట్రీట్మెంట్ తీసుకోండి
ఆ అదే మేడం అసలు చాలా ఇబ్బంది అవుతుంది గొంత్ తు కూడా ఊర్కే
మ్
గొంతు మాట్లాడడానికి కూడా ఇబ్బంది అవుతుంది మా బావ గారేమో ఈఎన్పి డాక్టర్ అన్ మట
ఓకే
నాకు ఫోటోస్ చూపించాను ఫోటో స్తె పర్లేదు ఇది నర్మాలే
హుం అని చెప్పారు హ్మ్
ళ్తేనే ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తేనేమో లేదు లేదు మీరు కంపల్సరీ ఆపరేషన్ చేయించుకోవాలని ఇంకో డాక్టర్ అన్నర్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఎవరి మాట్లాడలు నమ్మాలో తెలియట్లేదు
అందరు చెప్పడం ఒకేలాగ చెప్తారు మేడం మళ్ళీ
ఓకేల చెప్ బానే అదే కదా బాద
మ్
అందుకనే ఏం తేల్చుకోలేకపోతున్నాను కాకపోతే
ఓకే తిరుపతి వెళ్ళొచ్చారా మేడం
ఉంది కదా అని కాస్త చల్లా నీళ్ళు తాగడం ఐస్ క్రీమ్ తిన్ మా పాప మాత్రం రోజుకోక ఐస్ క్రీమ్ కొనుక్కొచ్చుకుంటది అండి
ఐస్ క్రీమ్ వెళ్తూనే ఉంటది ఇగ చిన్నపిల్లలన్నప్ ప్పుడు వాళ్ళందరికిీ అది కామనే కదా మేడం
మ్ నిన్న రెండు తెచ్చుకుంది ఐస్ క్రీమ్స్ తెచ్చుకొని అమ్మ నువ్వు షేర్ చేసుకో వలని చెప్పావు కదా అమ్మ అందుకనే నీకు వన్ నాకు వన్ అని చెప్పింది ఎలాగో తినను కదా రేపు తింటదిలే అని దాస్పెడితె మళ్ళీ పొద్దున లేచి అమ్మ నాకు ఐస్ క్రీమ్ కావాలి ఫ్రిజ్ ల పెట్టినావ్ క అని అంటూ
మ్
ఇలా తయ్యారయా పిల్లలు
షేరింగ్ అయిపోయింది కదా అన్నాల్సింది మేడం
అదే చెప్పాం అమ్మకి ఇచ్చేసావు కదా బేటా అది అమ్మది ఇంకా నిను తినేసనని చెప్పను ఇంకాలేగద్ పాప ఇంక లేసే మళ్ళీ స్టార్ట్ చేస్తంది. అమ్మ ఐస్ క్రీమ్, అమ్మ ఐస్ క్రీమ్ అని
అమ్మ ఐస్ క్రీమ్ అమ్మ కొనివ్వండి అంతే ఇంకా మనకి తప్పదు వాళ్ళ ఐస్ క్రీ అది ఇవాల్సిందే
బ్రష్ కూడా చెయ్యదు లేవగానే అమ్మా ఐస్ క్రీమ్ అది లేకపోతే అమ్మ కైక్తో ఆడుకుంట అంటది ఇంకేం చేస్తాం పిల్లలని ఏమి అనలేం కద మేడమ్ మనం కూడా వాళ్ళలాగ అడ్జస్ట్ అయిపాలుస్తోంది ఏమన్నా అంటే ఏడుస్తారు కుట్టకుడనే కొట్టినట్టు చేస్తుంది మా పాప
అంతే మేడం వాళ్ళు అదొక ఆట వాళ్ళకి
తవరే ఏడ్చింది మా పాప
అలా ఏడుస్తారు మేడం వాళ్ళు వాళ్ళకి కావాలని అనుకున్నది వాళ్ళకి వచ్చేంత వరకు ఏడుస్తూనే ఉంటారు మనల్ని బెదిరిస్తూనే ఉంటారు వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చిన తర్వాత
అవును
హలో వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చిన తర్వా
పడితే స్కూల్లో టీచర్లు అంత చిన్న పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేసి
ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ వరకు ఉంటారు స్టూడెంట్స్ ఆ ఫిఫ్టీ మెంబర్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తారో ఎంత అరుస్తారో వాళ్ళు ఇటు ఇటు ఒకానీ ఆ
పిల్లతో తిట్టిన బాదే కొ పేరెంట్స్ ముందు వెళ్తారు మా పిల్లలని ఎందుకు కొట్టారు అని
మా పాప అయితే స్కూల్ కి వెళ్ళి ఆడుకుంటున్నా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆడుకొని ఆడు కొని పన్ను ఇరగ కొట్టుకొని వచ్చేసింది స్కూల్ నుంచి
అయ్యో
ఉ చిన్నగా పన్ను ఇరిగిపోయింది చివరిలో తోసేసుకున్నారు ఆటలో ఆ పాప కింద పడింది అది మళ్ళీ ముందు పని ఆ మంచిగా కనిపిస్తుంది ఇట్ల విరిగి పోయింది
అఐో అయినా ఇప్పుడు ఉన్న పిల్లలు చాలా సెన్సిటి టివ్ అయిపోయారు మేడం బాయిలర్ కూడి అంటే ఇంకా ఎక్కువే ఆ బాయిలర్ కోళ్ళకి ఇంజక్షన్ మల్ టాబ్లెట్లు సిరప్స్ జలుబు అయితే సిరప్ ట ఫీవర్ వస్తే సిరప్ ఏదున్న ఫాస్ట్ గా సిప్ సిరప్స్ సేమ్ అలవాటు చేసేసాము ఉ
ఊ
వాళ్ళు అంతే సెన్సిటివ్ గా ఉన్నారు పిల్లలు అసలు
సెన్సిటివ్ అయితున్నారు
హెల్ది ఫుడ్ తినమంటే తినరు
హు ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పుడు డెవిల్ హౌస్ కి వెళ్ళారా మేడం ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పుడు డెవిల్ హౌస్ కి వెళ్ళారా
కాని వెళ్ళాలని అనుకుంటున్నాను కాని వెళ్ళలేదు
హు మా పాప అయితే మా పాప అయితే చాలా అల్లరి చేసింది దానికోసం వెళ్ళారా వెళ్ళారా వెళ్దామా వెళ్దామా అని కానీ భయపడుతుందన్జేప్పేసి మళ్ళీ మేమే వద్దు అన్జెప్పేసి వెనక్కి తీస్కొచ్చేసాం
మ్ మ్
హుమ్
ఏళ్ళలేదు అంటే వె కాని మేమే వెళ్ళలేదిన్కా.
ఉహు
మా పాప అక్కడ ఏన్ట్రెస్లోనె సౌండ్ వింటూనే భయపడింది ఏంటమ్మా సౌండ్ అనన్టే ఏ హౌస్ బేటా అది
హు మ్ మ్
అప్ప సేమ్ అలాగే జేస్తుంది కదండి సౌండు.
చేస్తది మేడం అన్ య తనే అడుగు. తుంది డెవిల్ హౌజు కి వెళ్ళారా? అడుగు అడుగు అని అడుగుతుంది సైడి. కి నిల్చొని
మీరక్కడ ఫొటోస్ దిగారా మొత్తం టై టర్నిషిప్ లో హీరో హీరోయిన్స్ పెట్టారు కదా
ఆ ఆ ఆస్టిల్లివ్వలేదులేండి మా సార్ ఇవ్వరు, ఆ స్టిల్లుని ఇద్దామని నేనన్. కున్న మా సార్ ఇవ్వరా స్టిల్లు
మామూల్గా షిప్పులో ఫొటోస్ దిగారా?
మాముల్గా అయితే దిగామ్మేము డ్రైవింగ్ జేస్తూ అట్లా దిగాము ఫొటోస్. మా పాపన్ తీసాను మా పాప డ్రైవింగ్ జేసింది మ్మ్ తను బాగా ఎంజాయ్ సింది ఇంకా షిప్ లో
ఆ షిప్ లో ఉన్నంత సేపే బావున్ది ఇంకా బయ్ టికెళ్ళాకే ఏవున్ది, ఏం లేదు మళ్ళీ మనం డబ్బుల్ ఖర్చు పెట్కొని కొనుక్కోడం తప్పితే.
అంతే ఏం లేవు అని షాపింగ్స్సారా ఏమన్నా అక్కడ?
ఆ చిన్న చిన్నయి కొన్నాన్మేడం పాపకి చిన్న, చిన్న క్లిప్స్ నెన్ క్లిప్స్.
సర్
ఆ బబుల్స్ బబుల్స్డతార్ కదా విళ్ బబుల్స్ చేస్తారు కదా వా టైర్తో ఆ ఆ బాబుల్స్ చేసేవి అలా. ఈసారి వెళ్ళేటప్పుడే మైండ్ ని ఫిక్స్ చేసుకొన్నెళ్ళానన్మా. ట డబ్బుల్లేక్కువ ఖర్చు పెట్టొద్దు ఎగ్జిబిషన్ లో అని లేదంటే అస్సల్లు ఆ ఒక్క రైడ్ ఎక్కి ఒకటి వ హండ్రెడ్ రూపీస్ రైడన్ టరూ ఒకటి సిక్స్టీ రూపీస్ రైడన్టరు మళ్ళీ వాళ్ తిరిగేది ఏముండదు తక్ ఆ
ఏదైనా హండ్రెడ్ రూపీస్ మేడం టికెట్ట ఫిఫ్టీ రూపీస్ ఏది లేదు దాంట్లో అన్ని హండ్రెడ్ రూపీస్సే ఉన్నాయ్. థౌజండ్ రూపీస్సు ఒక్కటేసారి ఖర్చయ్పోయినాయి ఏం లేదు? అందులో మళ్ళీ
అవును మ్
టికెట్స్ కే ఎంట్రీ టికెట్ కే త్రీ హండ్రెడు
టే వంద రూపాలన్ట ఇంకా హండ్రెడ్ రూపీస ఒ క్కరికి అని అంటే. మళ్ళీ ఆ మా పాప వాళ్ళ ఫ్రెండ్ ను కూడా తీసుకోనొచ్చింది
హ్మ్
అమ్ వాళ్ళ ఫ్రెండ్ అంటే ఇంట్లోనే ఉంటారు పైన అమ్మ అక్కేంను తీసుకొని వెళ్దాం అమ్మ అక్కేంను తీసుకోని వెళ్దాము అని చెప్పేసి
హ్మ్
ఇంకా ఆ పాపని కూడా తీసుకొని వెళ్ళాం తనని కూడా కాస్త గేమ్స్ ఎక్కువ ఆడలేదు కాని అలా టైటానిక్ షిప్ లోనే ఇంకా
కాసేపు ఎంజాయ్ చేసారు
హ్మ్ బాగుంది కాకపోతే అరేంజ్మెంట్ బాగుంది ఆ టైప్ షిప్ వరకు చాలా బాగుంది నిజంగానే షిప్ ఎక్కిన ఫీ ఎట్లాగో మనం నిజంగా టైటానిక్ షిప్ లు గాని ఇట్లాంటివి ఎక్కలేదు కాని అట్లీస్ట్ ఇది ఎక్కి ఎక్కయినా టైటానిక్ షిప్ షిప్ ఎక్కమన్నా ఫీలింగ్ వచ్చేసింది హుహు అసలు మంచి అనిపించింది నిజంగా
హ్మ్ బాగున్నది అది లోపల సెట్టింగ్స్ అవన్నీ బాగా చేసారు మంచిగా ఉంది ప్రతి ఒక్క సెట్టింగ్ దగ్గర
డోర్ సెవెన్ ఎంటర్ అవ్వగానే మొత్తం వైట్ డోర్స్ ఉన్నాయి అదేదో ఆ ఓపెన్ చేయటానికి ఉన్నట్టు అన్ని డోర్స్ అంటే షిప్ మధ్యలో వెళ్లినట్టు అంటే అన్ని డోర్స్ రూమ్స్ లో అందరు ఉన్నట్టు లోపలికి వెళ్ళాక అసలా ఆ షిప్ లో ఉన్న వాళ్ళందరికి ఎవరెవరు ఉన్నారు అసలు షిప్ ఎవరెవరు ఎక్కరా టైటానిక్ మూవీలో మనకి మెయిన్ గా కనిపించే క్యారెక్టర్స్ ఫొటోస్ అన్ని అక్కడ పెట్టారు
అన్నీ అక్కడ పెట్టేశారు మా పాప అయితే హీరోయిన్ ఫో కటవుట్ దగ్గర దిగేసింది హీరో కటవుట్ దగ్గర దిగేసింది దిగేసింది అందరు దగ్గరే దిగేసింది